నా నమస్కారము లండి మీ గుడా ఏం చేస్తున్నారండి బాగున్నారండి మీరు
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బానే ఉన్నామండి ఈ మల్లె నా బాగా చాలా రోజులు అయిందండి ఫోన్ లో మాట్లాడాక
అవునండి చాలా రోజులు అవుతుంది ఏం చేస్తున్నారు ఎలా జరుగుతున్నాయి ఈ రోజులు
ఎండలు మండి పడుతున్నాయి కాబట్టి ఇంట్లోనే ఉన్నామ్ అండి ఇగ పండగలు ఉన్నాయి
అవునా ఏం పండుగల అండి మరి ఏం చేస్తున్నారు పండుగ ప్రిపరేషన్లు ఏమేమి చేస్తున్నారు
మాకు ఇన్ వాడలో ఇప్పుడు శ్రీరామనమి ప్రోగ్రామ్ ఉన్నదండి ఉగాది తర్వాత దాని గురించి చందా దాలు వసూలు చేస్తున్నారు పెద్ద ఎత్తున డెకరేషన్ చేస్తున్నారు అండి ఉగాది రాకముందే
అగో ఉగాది రాకముందే కళ్యాణానికి ఏర్
కళ్యాణానికి చందాలు వసూల్ చేస్తున్నారు ఎందుకంటే తొందరగా కావు కదా అమ్మవారికి అన్ని అలంకరణ గురించి
అవునా అవునా అంటే ఇప్పుడు అమా అయ్యా అం ఆమ్ సామ్ రా రాములవారిని ఒకరు అమ్మవారిని ఒకరు సీతాదేవిని ఒకరు అని ఉంటది కదా అన్ ఇప్పుడు మనం చేసుకున్నట్టే వాళ్ళకు కూడా పెళ్లిళ్లు చేస్తున్నారు కదా అలానే ఏస్తున్నారా మీ సైడ్ గో
చేస్తామండి మనుషుల లాగానే పెద్ద మండపం ఏ వే
ఉ
అమ్మవారి అబ్బాయిని వోగల్ తీసుకురా మండపంలో ఒకల్ తీసుకురావాలి అమ్మాయిని తీసుకురావాలి లా లక్షష్మణని సీతను
ఉ
హనుమంత్ తోని
ఆ
సీతాదేవిని అందరు తీసుకొచ్చి పెళ్ళిలాగానే అండి మా గుళ్ళలా జరిగేది
అవునా
పాత కొన్ని రోజుల క్రితము ఇప్పుడైతే మా వాడల్ నే చాలా గ్రాండ్ గా బాగా పెద్ద ఎత్తున నా ఏసుకు
అంటే ఇప్పుడు తల్లికి తండ్రికి కూడా పసుపు ఫంక్షన్ లెక్క చేసుకుం కుంటున్నారు అంటే కొన్ని ఏరియాలలా చేస్తున్నారు ఇప్పుడు మా మా అబ్బాయి తరపున కదా మేము అబ్బాయిని తెచ్చి అంటే ఇప్పుడు రాములవారిని ఒకరి ఇంట్ల పెట్టుకుంటున్నారు అమ్మవారిని ఒకరి ఇంట్ల పెట్టుకుంటున్నారు ఇగ పసుపు ఫంక్షన్ అని కూరళ్ళు అని ఆ ఇట్లా చేస్తాండ్రు ఎదురుకోళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉంటాయా మీ కాడ కూడా
జరుగుతా ఉంటాయి అండి సాం ఇగ రేపు కళ్యాణమనంగా ఈ రోజు కు సాయంత్రము పాలపోరక వేసుకుంటామండి మా పాలపొరకు వేస్తారు పచ్చని పందిరి అంటాం మేము
ఆహా
వేసిన తర్వాత పసుపులు పోసుకుంటారు తలంబ్రాల బియ్యం దంచు కుంటాము అమ్మవారికి సీతాదేవికి రాముల వారికి
ఉ
వాడ మీద వాడ మొత్తం ముతైదులు అందరూ వచ్చి. కంకణాలు కట్టుకొని గాజులు కూడా వేసుకుంటాం అండీ, పచ్చవి, ఎర్రవి ఆ రెడ్ కలరీ కూడా గాజులు కూడా వేస్తాను వాళ్ళు ఒకరికొకరు వేసుకుంటాలు. కంకణాలు కట్టుకొని పోలు బియ్యం దంచుతామండి తలంబ్రాల బియ్యము,
అంటే దంచినే ఇవి మన ఎడ్ మెడ్ గా తేరు దంచుతారు, అప్
అచుతం పెళ్ళిళ్ళలకు సాయంత్రం అట్లా పంచుకుంటాం కదా అమ్మాయికి తలంబ్రాల అబ్బాయికి అలా అలా పంచుకొన్ని పక్కనే పెట్టుకుంటామండి ముత్యాల తెలంబ్రాలు, మళ్ళ ఆ సీతాదేవికి బట్టలు కూడా పెడతాం అండీ సీరే అబ్బాయికి పంచ, దొతి అలాంటివి తేతము. అందరికి కొత్త బట్టలు లక్ష్మణ్ కూడా కొత్త బట్టలు, షాప్కి వెళ్ళి తీసుకొస్తారు. స్వాములందరూ కలిసి ఒక కాడ పెడతారండి మా ఇంట్లో పెడతారు. లక్ష్మణ్ ఒకరి ఇంట్లా సీతాను ఒకరి ఇంట్లా ఆ అది రాము రాములవారిని వారి ఇట్లా హనుమాంతోని పెట్టి, పందిట్లాకు అందరూ బాజా భాజంత్రిలతో పచ్చని పందిట్లకు కళ్యాణం, ఈ తరలి తీసుకెళ్తారండి.
హు
వత్తారు మాకు కూడా మంగళహారతులతో మ హరులతో అందరం కలిసి తీసుకెళ్ళలి పందింట్లో, కూచ్చోపేడతారండి.
ఉ
త కళ్యాణం అయిన తర్వాత మంగళహారతులతో కాలు కడిగిస్తారు, ఎ మన మనకు పెళ్ళిళ్లకు మనుషులకు ఎలా జరిగిందో
అంటే ఇప్పుడు దేవునికి ఇంకా కాళ్ళు ఎవరు కడుగుతారండి అయ్యగారులా మరి వాళ్ళ తరపుున ఉన్న వాళ్ళ,
అయ్యగార్లు కడగారు అండీ మన తరువునా ఉన్న వాళ్ళే కడుగుతారు,
ఆహ ఓకే అ అబ్బాయి తరపునయితే ఎవరున్నార, వాళ్ళు అమ్మాయి తరపున ఎవరున్నారో వాళ్ళు,
ఆ కాలుకడిగి మట్టెలు, పుస్తలు మాత్రం అయ్యగారే పెడతానండి,
ఆహా అవి అయ్యగారే పేడతారా,
అయ్యగారె పెడతారు ఓ జీలకర్ర బెల్లం అంటే ఈ అమ్మాయి వాళ్ళు అబ్బాయి మీద పెడతారు అబ్బాయి వాళ్ళు, ఇట్లా అమ్మాయి, సీతాదేవిని పూజిస్తారు, మళ్ళా పూ కూడా ఒకరికొరు ఇట్లా సీత వారికి ఒక దంపతులు వస్తారు, మళ్ళా రాముల వారికి అటున్న దంపతులు ఇటువస్తారండి. ఇద్ద చేసి జీలకర్ర, బెల్లం పెట్టాక తాలి మట్టెలు అవన్నీ వేస్తారండి.
అవునా ఆడ ఖచ్చితంగా దంపతులు అయితే ఉండాలి అక్కడ కళ్యాణానికి,
ఆ కళ్యాణ కానికి ఖచ్చితంగా దంపతులు లేకుండా కళ్యాణం జరగదండి.
ఆహా మరి ఇంకా ఏం చేస్తారండి. కళ్యాణం అప్పుడు ఇంకా,
మళ్ళీ కళ్యాణం అయిన తర్వాత మంగళహారతి పాటలు పాడుతాంమండి. సీతాదేవి మంగళహారతి పాటలు పాడి పెళ్ళి అయిపోయాక, విందు కూడా ఉంటదండి అన్నదానం అన్న అలాగా భోజనాలు ఉంటాయి. మళ్ళీ బెల్లం నీళ్ళు ఉంటంది, పానకం ఉంటదండి.
అవున అవును ఆయ ఆయనకి ఇష్టం అంటారు కద మళ్ళ మనకిప్పుడు ఎండా, కాలం కాబట్టి వడపప్పు పానకం బాగా తాగానిడు ఒకది
ఆ వడపప్పు పానకము నాలుగైదు తాంబూలాల్ లో బెల్లం వేసి చస్తారండి ప్రతి ఒక్కరికి రు ఫస్ట్ స్వాములా పోసిన తర్వాత భక్తులు తాగుతామండి మేము ఇక్కడ భోజనాలు తండి
అవునా అండి
సాంబారు భోజనాలు అంటే జీరా రైస్ అన్నా వేస్తారు లేకుంటే వైట్ రైస్ అన్నా వేస్తారు
ఆ
సాంబారు చేస్తారు గుత్తి వంకాయ ఆలుగడ్డ వంకాయ పప్పు అలాగ చేస్తారండి ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేస్తారు అందులో పల్లీలు కూడా వేస్తారు చాలా బాగుంటాయిడి దేవుళ అక్కడ వంటలు
అవును ఇగ అంటే ఆ రోజుగా మీరు ఇంట్లో వంటలు చేసుకోరు అక్కడే దేవుడి దగ్గరే కళ్యాణం చూసుకొని ఆయన తీర్థ ప్రసాదాలే తికుంట ఆడనే ఉంటారు ఆ రోజు
ఆయన కళ్యాణానికి పోతున్నాం కాబట్టి మనం ఇంట్లో తిని పోము కదండి
అవునవును తినకనే పోతాం కాని అంటే
మో అన్న వి
హ అంటే ఇక మళ్ళా ఎంత నైట్ అవుతుందా అండి మళ్ళ తర్వాత ఏం చేస్తారు అండి మ ఇప్పుడు భోజనాలు అయితాయి ఇ టైమ్ కి
రెండు మూడు అవుతది తినేసరికి మళ్ళీ కొ కాయలు కొట్టుకుంటాం తినకముందే కొబ్బరికాయలు దేవునికి కళ్యాణాన్ని పోతే కొబ్బరికాయలు కొడతాం మళ్ళీ ఇంట్ల నుండి కొన్ని బియ్యం తలంరాల కొన్ని తీసుకపోతాము
ఆ
మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం భజన కార్యక్రమాలు అనేది ఉంటాయండి
ఏముంటాయండి
భజన భజన కార్యక్రమాలు అనేది ఉంటాయి ఊరే కాసేపు డ్యాసులు చేస్తామండి
అహను ఇప్పుడు మనం కనుక పెళ్ళిలా డీజిల్ పెట్టినన్నాడు దేవునికి కూడానా
డీజే కూడా పెడతామండి ఊరంతా అంటే గల్లీ మా పెద్ద ఉంటదండి ఊరు లెక్క మా వాడ పల్లెటూల ఊర్ లెక్క ఉంటది మాది కాల్ని వాడ మొత్తం బబ అని సీతాదేవిని ఊరేగింపు చేేస్తాము
ఉమ్ము
చేసి మళ్ళా గుళ్ళో పెడతామండి విగ్రహాలను
ఆహా గుడికి తీసుకెళ్తారు ఇక విగ్రహాలను
మళ్ళీ గుళ్ళనే పెట్టేస్తాంమండి ఇంట్లో ఉంటే మనతోటి కాదు కదా పూజలు చేయడము ఆంజనేయుని రాములవారి లక్ష్మణుకి మళ్ళా తీసుకెల్లి వాగుల నీళ్ళతోటి స్నానం చేయించి తర్వాత గుళ్ళో రాములవారి కళ్యాణం కాడ గుడి ఉంటది కదా
అవునండి అంటే ఇప్పుడు మళ్ళా దేవుళ్ళకి స్నానాలు ఎందు చేపిస్తారా అండి ఆల్రెడీ దేవుడికి కళ్యాణం చేశారు కదా మళ్ళా వాగుకు ఎందుకు తీసుకెళ్తారు
అట్లా పద్ధతి అన్నట్టు ఇక్కడ మాది ఏది వేసుకున్నా వాగుకి ఊరేగించి వాగులాగా కొంచెం ఇట్లా చూపించి వస్తారట నేను వాగు దగ్గరికి వెళ్ళలేనండి కాకపోతే మా స్వామి చెప్పిళు
ఉహు
ఊరగిపోయిన తర్వాత అలా కాళ్ళు కడిగిస్తారట మైళలు కుతాయట అంత చెడు వాళ్ళు ఉంటే సీతాదేవి ఓర్చుకోదట అమ్మ వారు బాగా అలంక చేసే వరకి అమ్మాయికి అబ్బాయికి దిష్టి తగులుతది కదా అట్లా జిస్టి కూడా తీస్తారండి.
ఉం
ఇంకా మీ సైడ్ ఎలా చేస్తారండి.
మా సైడు కూడా ఇలానే కళ్యాణం పందిర్లు ఎస్తారండి. ఆ చెందాలంటే ఇంతవరకు ఎవరైతే చెందాలు మాకు స్టార్ట్ చేయలేదు ఇక్కడ సంఘాలు ఉం టయి కదండి. ఆ సంఘాల వాళ్ళు సంఘం డబ్బులే అంటే మన డబ్బులే ఉంటయి అందులోకె తీసి అమ్మవారికి అయ్యగారికి బట్టలు ఆ పెళ్లికి సంబంధించినయ్ అన్ని తలంబ్రాల బియ్యము. మీ అదేంటి ముత్యాలు తలంబ్రాలు అంటాం కదా. ఆ మండపము ఇవన్నీ
అన్నీ ఇక మీకు చంద ఉండవి మీ సంఘాల తరపునే చేసుకుంటారు.
అవు అవునండి అక్కడనే ఈయో ఒక రాములవారి కళ్యాణం మనంగా వినాయకుని చవితనంగా అలానే జరుగుతది. కానీ ఇగ సేమ్ ఇప్పుడు మన ఇంట్ల కనక ఆడపిల్లకి పెళ్ళి చేస్తే పసుపు ఫంక్షన్ ఎట్లా అయితది. మో అలానే అమ్మవారిని మన ఇంటికి తీసుకొచ్చుకుంటాం కదా. ఆ చుట్టాలని తీసుకొచ్చుకుంటాం ఇంటి వాళ్ళ ఉంటారు కదా చుట్టాలు మనకి ఈ చుట్టుపక్కల వాళ్ళను అందరినీ పిలుచుకొని పసుపు దంచి అమ్మవారికి నలుగు పెట్టి తర్వాత మనం కూడా కాసేపు పస్ తోని ఆట ఆడుకుంటారు అంటే మన కూతురే మన ఇంటి ఆడపిల్లకే పెళ్లి చేస్తానమన్న ఒక ఉద్దేశంతోనే అన్ని పనులు మన సామాన్యులకి ఎట్లా చేసుకుంటామో అమ్మవారు కూడా అలానే చేస్తారు. ఆ పెళ్లి పిల్లను చే పెళ్లి పిల్లని చేస్తారు కదా. పెళ్లిచీర గట్టిస్తారు గౌరీ పూజ అవన్నీ జరుగుతాయి.
అన్ని పూజలు జరుగుతాయిండి పెళ్ళిలో ఎట్లా జరుగుతదో అమ్మవారికి కూడా అట్లానే జరుగుతది సీతమ్మవారికి
మ్ అలానే జరిగి తర్వాత ఇగ అమ్మవారిని మండపానికి తీసుకెళ్ళ ముందు ఎదురుకోళ్ని చేసుకుంటారు ఎదురుకోళ్లు ఓ అయిపోయినంక ఇగ అయ్యవారు వస్తరు అమ్మవారు వస్తరు లక్ష్మణుడు హనుమంతుడు అయిన ఇగ అక్కడ అందరు ఇగ సర్వదేవత లు ఉంటరని అంటారు కద దేవుని కళ్యాణం కదా
అ
అట్లా ఇగ మొత్తానికి కళ్యాణం చేస్తరు ఆ లాస్ట్ కు మనకు ఆ అన్న ప్రసాద వితరణ జరుగుతది. ఆ మీకెళ్ళి జరిగినట్టే మాకు కూడా భోజనాలు ఇగ అన్నం జీరా రైస్ సాంబారు కర్రీస్. తో అన్ని పెడు తరు మ్ అన్ని పెడతారండి. ఇగ అవి తినేసి కాసేపు ఇంటికి వచ్చి అరే అందరు ఉంటారు తర్వాత సాయంత్రం ఊరేగింపు జరుగుతదండి. ఓకే అండి ఇంతసేపు మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది మీ